ఆ చెప్పారా
ఏం చేస్తునావ్ అక్క తిన్నావా
తినలేదు ఇంకా నువ్వు తిన్నావా
అ తన్నాక
ఏం చేస్తునావ్
ఏం లేదు ఇంకో సేపు అయితే బయోమెట్రిక్ వయడాానికికళ్ళాలి టైమ్ అవుతుంది అవునా ఏంలే కామన్ గా అందరిసేలోపు హాఫ్ అన్ అవర్ అక్కడే పోతుది ఫస్ట్ పీరియడ్ అయ్య పోతుంది
అవును మరి అట్లయినా ఉంటది ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్ ఇచ్చిన వాళ్ళకి పెద్ద లోస్
పెద్దలు అందుకే కావచ్చు ఫస్ట్ పీరియడ్ మా మేడమ్ గిటైర్ ఏం కదా మేము తీసుకుడి టైలరింగ్ కి సెపరేట్ గా క్లాసెస్ ఫోర్ క్లాసెస్ ఉన్నాయి త్రీ క్లాసెస్ ఉన్నాయి డే మొత్తం మీద
మెయిన్ కోర్స్ కాబట్టి అట్నే ఉంటది
దానికీ త్రీ టైలరింగ్ కదా ఎకుని అంత పెద్ద లాస్ అయితుంది అన్న డ్యూటీ పోయిండా అక్క
పోలేదు రా ఇంకా టిఫిన్ చేసుకోండి చేసినక వెళ్తాడు
జూటి గపులు బాగా రాసింటది అనుకుంటా నాకు
అర్థం కాలే
డ్యూటీకి ఇప్పుడు ఇప్పుడ అందరు పోతారు కాబటి బయట బా రష్ ఉంటది
ఫుల్ ట్రాఫిక్
నాక భయం అవుతుంది అసలు ఈ టైమ్ లో ఎలా తిరగాలంటే ఎవ్రీ మార్నింగ్ ఎదైనా బయలుదేరాలంటే
అలవాటు చేయి అలవాటు చేసుకోవాలి
ఏ డ్యూటీ వస్తా నేను కూడా ఇట్లే తిరగాలి కవచ
ఆ
జాబ్స్ అనే రోజు పొద్దున్నె లేసి టిఫిన్ బాక్స్ పెట్టుకొని కూడా అంత పొద్దున్నే లేచసి అదంతా బస్సు పట్టుకొని తిరుకుంట పోవాలా
నేను కూడా ట్రా అప్పుడు వచ్చిన కొత్తలో నేను కూడా మస్తు టెన్షన్ ఫీల్ అయ్యేది ఏమో తివాంగా తివాంగా అసలు ఆఐ టఫిక్మ ఆ మనల్ని ఎవరు గుంజుతారు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది
హా నాకు అస్సలు ఎందుకో ట్రాఫిక్ కే కాదు అసలు జర్నీ నచ్చదు
పాపం నీకు మీ అమ్మాయి లక్షణాలు రావు రాలేదు కావచ్చు
హా హ్ అసలే అసలు రా ఎందుకు మరి కొద్దిసేపు అంటే జర్నీ ఇష్టమే ఎట్లీష్టం తెలుసా నాకు జర్నీ నేను ఒక్కదన్నే ఉండాలి రోడ్డు మీద ఇంకెవరు ఉండొద్దు వెహికల్ నేను తప్ప ఇంకెవరు ఉండొద్దు రోడ్డు మీద అన్పించ్చింది నాకు
అప్పుడు ఏయమను మీ డాడి నో లేకపోతే నీ పెళ్ళైనంక మీ ఆయనానో ఏయమను సపరేట్
హ్ హా ఏస్తాడక్క ఎపిచ్చు మా ఆయన దోని చెప్తే ఇగ మా ఇంటికి బాట సపరేట్ గా ఒక రోజు
ఏపించ్చుకో నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో అక్కడికి హైవే లు ఏపిచ్చుకో
నేను ఎక్కడెక్కడకి తిరిగితే అవన్నీటికి ఏయించుకొంటే కతమ్ మా ఆయన ఇంకా చచ్చిపోవాల్సిందే ఇగ అలా అంత అమ్ముకున్నాడు
అసలు ఫస్ట్ నీకు నీకోసం ఒక బ్రిడ్జ్ కట్టిస్తాడంట
బ్రిడ్జ్ ఆ అక్క కనీసం ఒక బైక్ స్కూటర్ కొనిత్తే చాలు తీయక్క గా బ్రిడ్జ్ కాడికెందుకు
అంతే అంటావా
అసలు స్కూటీ యే కొణిత్తలేదు గానీ ఆప్పుడు చూద్దాం లే బైక్ పైన పెళ్ళి దాకా ఉండాలి కదా ఆ
ఏం కావాలె
బాగా ఎండలు కొడుతున్నాయి అక్క అంత ఈ ఎండలకు తిరుగాలన్నా మస్తు యాష్టకోస్తాంది
అస్సలు అందరం బయటకెళ్ళటం లే నీకు తెలిసిందా మోన్న మీ అక్కంట షాప్ కెళ్ళిందంట
ఆ
కెళ్తే అక్కడ ఎండ ఎక్కువ అయ్యి మధ్యాహ్నం టైమ్ లో కొన్ని పదకొండు అట్ల టైంకి వెళ్ళటం కళ్లు తిరిగి పడిపోయిందట కింద
అవునా
ఆ పక్కనేవరో షాపు షాపులో ఆంటీ వాళ్ళు అంటే లేపిరంటా పాపం ఇంకెవ్వరు లేకపోతే పరిస్థితి ఏంది
కదా అక్క అసలు నాకు తెలియనే తెలియదు మా అక్క నాకు ఒక్క మాటన్నా చెప్పలేదు చూడు ఇంతవరకు నేను ఇట్ల కళ్ళుతిరిగి పడిపోయినా అని
ఇగ టెన్షన్ పడుతావని అట్ల చెప్పలేనట్టుంది
అసలు లంచ్ టైమ్ లో బయటికి వెళ్ళాలంటనే అంత తల తిరుగుతుంది నాకు మా అక్క అట్లా పడిపోయిందా
ఇగ అప్పుడు ఎమర్జెన్సీ ఉండనంటే వెళ్ళిందట
ఈ మార్చుల్నే ఇట్లు ఉంటే మేలోకి మనం ఎట్లుంటామో ఏమో
బ్రతకలేము మనం వెళ్ళిపోవాలి
చలో ఫస్ట్ ఫ్లోర్ నే ఎంత ఊడకపోస్తుందంటే ఫ్యాన్ కిందనే స్ట్రేట్ గా కూర్చన్నా కూడా అసలు ఆ ఫ్యాన్ తిరుగుతుందో లేకపోతే మనకే ఉడుకపొస్తుందో అసలు తెలుస్త లేదు రేపటి ఏసీ రూమ్ లలో కూర్చోవాలనిపిస్తుంది నాకు అయితే
అవును
అనిపిస్తుంది ఏసి కొనుకున్నా అయిపోవురా నాయన అని
ఇలా ఏసీ పెట్టినమంటే మన కరెంటు బిల్లు పగిలిపోతుంది ఇగ
ఆ కతం ఆ కరెంట్ బిల్లు కట్టలేకి ఇగ ఏసీ ఎందుకు దాని కంటే కూలర్ బెటర్ ఏమో కదా అక్క
ఆ కూలర్ బెటరే
కూలర్ బెటర్ కాని మనం ఉన్న బ్యూసిలైఫ్ రోజు పొద్దుగాలనే నీళ్లు తెచ్చి ఒకవేళ డ్యూటీ చేసేటప్పుడు అయితే రోజు పొద్దున్నే లేసి వాటికి వాటర్ పోచి మళ్ళా వాటర్ తీసి మళ్ళా వాటర్ అది అంత తడిపి అంత ఇబ్బంది అవ్వదాఅక్క కూలర్ పెట్టుకుంటే
అంత ఇబ్బంది ఏం లేదు మేము కూడా వాడుతున్నాము కదా అన్న డ్యూటీకి పోయిచ్చినాక పోస్ తడు వాటర్
అవునా నేను విన్న నాకు తెలీయద ఇట్ల వాడుతోరో గాని వాటర్ పోయాలి మళ్ళీ తీయాలి ఖరాబు అయినా వాటర్ మళ్ళ బయట పోయా
పో అవును పోయాలి మనమే పోయాలి మనమే తీయాలి
అన్నిసార్ల రోజుకెన్నిసార్లు పోస్తారక్క
ఎ రోజు అనేం లే రోజుకు ఒకసారి లేకపోతే ఒక టూ డేస్కి ఒకసారి మళ్నకి ఒకసారి అలా ఒకవేళ కంఫర్ట్ ఏదైనా ఫ్రాగ్రాన్స్ ఎసినాం అనుకో స్మెల్ రావడానికి ఒక టూ డేస్ ఒకసారి వేస్ స్తాం లేదు అంటే స్మెల్ వస్తది కాబట్టి తొందర తొందరనే చేంజ్ చేస్తవ్ ఆ వన్ డే వన్ డే ఉంచుతాం
అవునా నేను అనుకుంటున్న రోజుకి ఆ ఫ్యాన్ దిరిగే కొద్ది వాటర్ అయిపో
లే లేమా వాటర్ అటు ఇటు తిరిగినా లే ఇట్నే పడతయ్ మళ్ళ లోపలికి
అట్లేంలే అట్ల అని కొను కొనుకుంటలేవ
కొనుక్కుంటలేదని కాదు ఇప్పుడు కొనుక్కునే అం త లేదు నేను ఇప్పుడున్న సపరేట్ రూమ్ తీసుకుంటే
అంతేలే
నేనే కొనమని చెప్పాలి ఇగ ఎండకాలం బాగా వస్తుంది కదా అమ్మ అనేది ఉన్నా ఫ్యాన్స్ ఇగ ఫ్యాన్స్ అయ్యే రేట్లు పడుతున్నాయి కదా ఒక కూలర్ కొనుకుంటే అయిపోయిద్ది కదా అనుకుంటార్
ఎక్కువ రోజులు కొనుక్కు ఫ్యాన్ బెటర్ తెలుసా అంటే ఓకే కూలర్ కొనుక్కోవాలి ని ఈ జన్ ఇప్పుడు ఇదో కాల్ మాహ అంటే ఒక ఫోర్ మంత్స్ వాడుతుంది తర్వాత చలికాలం ఆ చలికాలం వచ్చినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఎట్లా సలికి అదే ఫ్యాన్ అనుకో కొంచెం టెంపరేచర్ కొద్దీగనే వస్తాయి ఎక్కువగాలి రాకుండా కాబట్టి ఎక్కువ చలి పెట్టదు కూలర్ అంటే ఎక్కువ వస్తది కాబ్బటి మళ్ళీ వాడకుం పక్క కేసుడయితే ఎండ కాలం అయిపోగానే
ఆ ఆయన కూలర్ వేసినా కూడా ఆ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గరికి ఏమో మంచిగా వస్త లాలీ ఆ చుట్టూ మంది పడు
ఎండాకాలమే పని చేస్తదది అది మళ్ళ తర్వాత వర్క్ చేయదు అనవసరంగ్
అంటే మేము మొన్ననే రూమ్గా రూమ్ మారినం కదాస ఆ రోజు నేను చెప్పిన అయితే ఆ ఫ్యాన్సు ఖరాబు అయినాయ్ అని చెపింది అమ్మ ఈ ఫాన్స్ తీసుకోవడం ఎందుకు ఒకటేసారి కూలర్ తీసుకుంటే బాగుంటది కదా ఈ ఎండాకాలం మీద బాగా వేడి వేడి ఉం కులర్ ఎ తీసుకుంటా అన్నది నాతోటి
ఆహా మరి ఎం అనుకుంటున్నావ్
కూలర్ బెటరే అనుకున్నా కాని కానీ వద్దు అనిపించింది మళ్ళీ ఎందుకంటే కూలర్ పెట్టుకుంటే ఈ కో కొంతమంది అక్కడ పడుకోవాల్సి వస్తది అదిఒకటి వాటర్ పోయాలి రెండోది ఇప్పుడు ఎందుకు తీ అనిపింతాంది ఎండకాలంలో బాగుంటది అది
వాటర్ కి అంత ఏం ప్రాబ్లం లేదు గాని ఇప్పుడు ఎండాకాలం అయిపోయిన తర్వాతకి మళ్ళ అది యూస్లెస్ గా పడి ఉంటది కదా మళ్ళీ ఫ్యాన్ ఒకటి మళ్ళీ కొనాలి డబల్ డబల్ అందరికి రాదు కానీ రెండు కొనుక్కు కొంచెం మనీ ఉంటే రెండు కొనుక్కుంటే బెటరే నాకు తెలిసి
ఇప్పుడు రెండు గోనే అంతా ఏమోగాని ఫస్ట్ అయితే ఫాన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లేవ్వవు ఫ్యాన్స్ ఇంట్లో పోతే కూడా లేవు ఎంతకాలంలో చచ్చిపోతరు కదా అందుకనే అడుగుతనవమ్మ ఏం కొను ఏం కొనుక్కున్నావ్ కూలర్ కొనుకున్నవా ఫ్యాన్ కొనుక్కున్నావా అని
అవునా
నేనైతే ఫ్యాన్లే కొందాం అనుకున్న అంటే ఎప్పటికైనా మంచిగుంటై గ వత్తాంది కూలర్ ఇప్పుటికైతే అందుకే ఫ్యాన్లు కొనమని చెప్పిన
మేము గూడ ఇంకొక ఫ్యాన్ కొనాలి
కూలర్ ఉంది గదా మీకు
కూలర్ ఉంది గనీ ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఆ కూలరూ కొందరికే సరిపోతుంది ఇక్కడ దోమలు ఎక్కువైతున్నయ్
అ అదీ కరెక్టే ఉండాలి ఒక ఫ్యానైనా
రెండ్రూమ్లు ఉంటాయా అక్కడ మాకు ఎవరైనా చూసిన ఇపుడు మాకంటే ఓకే కానీ ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు గిట్ల వచ్చారానుకో వాళ్ళ వాళ్ళు మంచిగ ఫ్యానేసుకొని పడుకున్నరు మాకైతే ఎటు లేందిచ్చిరు
ఆ అది కరెక్టె అక్క కూలరే వాళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళకు మాత్రం ఒకవెళ చాలా మంది ఒచ్చిరనుకో వాళ్ళకి ఇబ్బంది ఐతది
ఉండే అందుకే
కొను దాక్క ఉంటునే మంచిదది నేను గూడా నేన్ గూడా అమ్మక్ జెప్పాలి ఫ్యాన్లే కొన్న గా ఇగ కూలర్ ఎమొద్దే అని
చెప్పు
చెప్పాలి చెప్పి పోవాలిగ చెప్పు కొనాలి గదా దగ్గరున్నయ్ కొన్లేంలే గనీ కొనే అమ్మను కొనమన జెప్పిగ టి ఫ్యాన్స్ కూడా ఏదేధైతే బాగుంటదక్క ఫ్యాన్స్
ఏవో నాక్గూడ అంత ఐడియా లేదు అన్ననడిగి జెప్పాలె ఏదున్నా అన్న యూసుకుంటడుగ
అన్న యూసుకుంటడు ఒక్కసారి అడుగక్క ఏ అంటే ఏది అనేది బాగుంటది అంటే కొంచెం స్పీడ్గ తిరిగేటియి స్లోగ జస్ట్ వచ్చేది ఉంటయి గా
ఆ అడుగుత అన్ననడిగి చెప్తరు
లో బడ్జెట్లొస్తే ఒకవేళ ఫ్యాన్స్ కొనంగ గుడా అది తక్కువ వెలకైతే కులర్ గూడ
ఆవును అవును చిన్న ఆ చిన్న టూ థౌజండ్ల అట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్లా వస్తై కావచ్చు ఎఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీన్ హండ్రెడ్ల చిన్నదొస్తది మేబి ఇప్పుడు వాషింగ్ మిషినే వస్తుంది ఇగ అది రాదా
వాషింగ్ మిషిన్ ఎన్ ఎన్ని వేలకొస్థాదా
టూ థౌసండ్ ఫై హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ కట్లొస్తున్నది ఇది ఇట్ల బకెట్ నువ్ చూడట్లేవా ఇన్స్టాగ్రామ్ లో
చూస్తున్నలే గానీ అవి నిజమా కాదా అనే డౌట్లోనే
లేరండిగ చాలా మంది ప్రమోట్ జేస్తురు కదండి
ఒకటేమో వన్ ఫిఫ్టీకే ఆన్ త్త వన్ ఫిఫ్టీకి ఎవరిస్తారా అని మళ్ళ కొన్లేదులే ఆయనె నిజంగా వన్ ఫిఫ్ ఇప్పుడొస్సాంది
ఏంలే